లోన్నం లీ
నమస్కారం అండి.
ఆ బాగున్నానండి. మీరు బాగున్నారా?
లైట్ ఆ బానే ఉన్నాం అండి ఎందుకు బాగుండం బానే ఉంటాం.
ఆ మీ అమ్మ వాళ్ళందరు బాగున్నారండి.
ఏ మా బానే ఉన్నారండి మీ అమ్మ వాళ్ళు బాగున్నారా.
ఆ మా నాన్న లేడండి మా అమ్మ ఒక్కతే మేం బానే ఉన్నాం.
సారీ అండి మీ మమ్మీ తిన్నారా.
ఆ తిన్నారండి తిన్నారు పడుకున్నారు కూడా హ్మ్
పడుకుందాం అండి ఫ్యాన్ వేసుకున్నారా అండి మరి.
హ్మ్
హ్మ్ బయట ఎండా బాగు కొడుతాందండి.
అవునండి మీసైడ్ వర్షం పడుతాంది వర్షం పడుతుందాండి.
లేదు మాది హైటెక్ కాబట్టి.
ఎండలే కొడుతో ఎండ నే కొడతదా ఆ సిటీలా వర్షం బడదా అయితే.
పడుద్ది పడుద్ది గలి గలిస్ గలిస్ గలిస్ గయ్తయ్ సిటీ కాబట్ హ్మ్
ఎండాకాలమే బాగుంటదండి వర్షాకాలం చలికాలం కంటే. ఎండాకాలంలోనే మంచిగా అనిపిస్తది నాకైతే. వర్షాకాలం వస్తే మొత్తం బురదా బురదా చలికాలం మొత్తం చలి చలి పెడుతద్ కాలం అయితే బాదుండదు
ఎండకాలం అయితే ఎండకొడతది బాధ ఎందుకుంటది ఉంటది అన్ని బాతలే గాని అ అడ్జస్ట్వాలిగా వాటికి తగ్గట్టు
మీకే కాలం అంటే ఇష్టమండి.
చలి కాలం చ చచ్చ చల్గా ఉంటది కాబట్టి.
అవును నాకెంతకాలం అంటే హ్మ్ హు ఎండకాలమే మంచికుంటదండ్ ఏమ్ ఉడక పోయద్ మాకైతే బయటికి వెళ్ళము ఎట్లాగో ఎండాకాలంలో మంచిగా సెలుల్లు వస్తాయి. అమ్మ వాళ్ళ ఇంటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళసు మంచిగా వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు.
పాపం చెట్ల నీళ్ళండవ్ ఏముండవ్
మనం మొయ్యాలే ఎన్న కాలంల
తేల్ నన్నీ పోస్తవ్ ఆడ్గా ఇలా అడవిలో ఏంటి అనిమల్స్ ఉంటయి బర్డ్స్ ఉంటయి వాటికి నీళ్ళు దొరకవు. పాపమ స చచ్చిపోతే ఈ ఎన్నకి నీరు లేేకం ఎండకాలం ఇష్టమంటా
హ్మ్
హ
మీకు ఈ ఎన్న కాలం కాదు చలికాలం ఇష్టమన్నారు గదా
ఉ అప్పటికి వరుసాలు పడతాయి కాబట్టి ఏంకాదు. మా వగ్గరా దసరా
దసరా బాగ్ చేస్తారా రావనాసున్ని కాలుస్తరా
మా ఊరు పక్కంట ఎ తెలీదా మీకు పక్కనే అన్నడు తెలీదా
అడుగుతుందండి తెలిసింది
ఆ బానే చేస్తారు మస గ్రాండ్గా చేస్తారు
అవునా మా ఊళ్ళలో కూడా మంచిగా చేస్తారండి రాణాసురిన్ని కాల పెడతారు బొమ్మని దయనించి రావణాసురిని పదితలలు ఒక్కో టక్ టక్ లేదండి బ్రిడ్జ్ దగ్గరగా బ్రిడ్జి దగ్గర వస్
అదే
ఉమ్మ్
అయ్యయ్యో అవునా ఆ.. బా చేస్తారు మా దగ్గర అయిపోగానే ఇక్కడికి వత్ వస్తాం మేము కూడా
ఆ మా దగ్గర బాగా గ్రాండ్ చేస్తారు
ఉమ్ ఆ హాస్టల్ పక్కన ఒకటి ప్లస్ అక్కడ గ్రౌండ్ ఉంటది కదా బ్రిడ్జ్ అవతల అక్కడ కూడా మళ్ళీ విలేజ్ ఇట్ల కూడా చేస్తారు ఆ న ఆ మూడు కవర్ చేస్తాం మా దాంతో పాటు
మస్తు ఎంజాయ్ చేస్తారనుకుంట ఇగ మీరు ఊరిక వచ్చినప్పుడు
తిరుగుడు తప్పించి ఏం ఉండదిగా
అదే మంచిగా మంచిగా ఏం చెయ్యలేదు ఈళ్ళు అందరు మంచి ఎంజాయ్ చేస్తారు అంటుండ్రు
ఉమ్ అదే మాకిప్పుడు దది ఎంగిలి పూల బతుకమ్మ అంట లాస్ట్ బతుకమ్మ ఉంటది కదా
పెద్ద బతుకమ్మ సద్దు సద్దుల బతుకమ్మ ముందు రోజు హాల్డే ఇస్తారు అ
అప్పుడు హాల్డే ఇస్తరు ఫైవ్ డేస్ అ అందుకోసం దీపావళి అయితే టెన్ డేస్
బామంచిగా
మ్ హు మంచిగ అంట
మాకు అట్లా గూడ ఇయర అండి ఒక్క రోజే ఇస్తరు
ఎందుకలా
ఏ పండగ అయిన ఒకరోజే ఇస్తరు మ్మ్ ఒక్కరోజే ఇస్తరు ఒక్కరోజే పోయి రావాలి అన్నీ ఒకటే రోజు దున్న సండేస్ ఉంటాయి అంతే ఇగ
మ్ హు మీ ఆఫీస్ పేరు ఏంటి
చెప్పుకోద్దండి
అయ్యయ్యో దానికి ఏదో ఉంటది అట్ల అంటార ఓకే ఓకే ఐ అండర్స్టాండ్ దట్
తెలుగులో మాట్లాడండి
ఓ న నాకు తెలుస్ నాకు తెలుసు
మ్మ్ తెలుసు నాకు గూడా తెలుసండి మీరు బిర్యానీ చేస్తారా అండి ఎప్పుడైనా చేసారా బిర్యా
ఆ లే లేదు నాకు కర్రీస్ వండడం వచ్చు కాని బిర్యానీ వండడం రాదు
బాగ చేసేది ఏంటిదండి మీరు వండకం
చికెన్ కర్రీ బాగ చేస్తా మిగతాయన్ని ఎక్కువ కర్రీస్ బానే చేస్తా ఒక ఎగ్ ఎగ్ కర్రీ తప్పిన్చి ఎగ్ కర్రీ తప్పిచ్చి మీరు మిగతా అన్నిీ పర్ఫెక్ట్ వస్తాయి ఆ ఎగ్ కూడ మ్యానేజ్ అయితది ఒొక్కసారి
ఊహు చికెన్ కర్రీ ఎట్ల చేస్తరండి
చికెన్ కార్రీ ఎట్ల చేస్తా రెండి ఏంటి ఫస్ట్ చికెన్ తెచ్చుకోవాలె కేజీ హాఫ్ కేజీ ఈ తెచ్చుకోవాలి ఎక్కువ తెసుుకుంటే బాగుండదు అంటే తినబుద్ది అవ్వదు తెచ్చుకోవాలి ఫస్ట్ బాగ చేసుకొని పక్కన పెట్టుకోవాలి
తెనండి
నేను ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పా తర్వాత నువ్వు చెప్పు
ఇంకా మీరు ఇంకేం చే ఏం చేస్తారండి
ఇంకనా అన్నీ చేస్తా కర్రీస్ రైస్ ఉండొచ్చు కర్రీ చేయచ్చు ఇంకేముంటాయి ఇంక గవ్వే కదా
అవునండి
ప్రోస చెప్పామన్నా కదా చెప్పు ఆ పర్మదరిద్రం నాకు స్వీట్స్ న పాలు నచ్చవు ఆ పెరుగు నచ్చదు
ఊహు
ఫీస్ లో మాత్రం టీ తాగుతా
నచ్చవ్ కాని తాగుతరా
యే తాల కాయ్ నొప్పి కుసన్ కుసన్ పిచ్చి లేత్తది ఏ చెాల ఐ కొంచం ఉమ్ ఆ సరిపోతాయ్ ఉ చెప్పనా
ఉ
ఫస్ట్ ఇగ చికెన్ చికెన్ తెచ్చుకోవాలి షాప్ కెళ్ళి అది కూడ చేస్ట్ తెచ్చుకుంటే బెస్ట్ చెస్ట్ అంటే అది ఉంటది కదా పీసెస్ ఉండయి ఉంటయి ఉమ్ తెచ్చుకోవాలి కడుక్కోవాలి కోవాలి ఒక బౌల్ లో వేసుకోవాలి తర్వాత వేసుకున్న తర్వాత ఆ చికెన్ పైన లైట్ ట్గా ఆయిల్ పోసుకోవాలి అంటే స్ స్టార్టింగ్ లో తర్వత దానికి సరిపడ కారం ఉప్పు పసుపు ఉ అల్లం వేసి ఇట్ల మొత్తం కలిపేసుకొని సైడ్ కి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఎందుకు అంటే అది ఆ ఉప్పు కారం దానికి పట్టుద్ది ఉమ్ ధనియాలు పౌడర్ కూడ ఇంకో బోలు తీసుకొని గ్యాస్ వెలిగించి దాని పైన పెట్టి మళ్లె ఆయిల్ పోసుకొని ఆ పచ్చిమిర్చిను ఆ వెల్ వె చ్చి ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి మంచిగ తీసుకొని దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత లైట్ కొత్తిమీర కూడ వేసుకోవచ్చు స్టార్టింగ్ లో వేసుకున్న తర్వాత అవి బాగ గోల్డ్ కలర్ వచ్చినాక టె మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న చికెన్ ఉంటది గా అదే ఆ బౌల్ లో వేసేయాలి వేసేసిన తర్వాత ఉడుకుద్ది ఆ ఇగ అ పసుపూగిట్ల అన్ని ఫస్ట్ వేసినాం కాబట్టి పర్ఫెక్ట్ ఉడుకుద్ది ఉడికిన తర్వ త ఆ ధనియా పౌడర్ ఉంటది కదా అది లైట్ గేసుకోవాలి తర్వాత ఉ కొడుకు అయిపోయిందిగా ఇంక ఉ అంట తర్వా తర్వాత్ అంత లాస్ట్ కి కొత్తిమీర లైట్ గేసేసుకొని దింపేస్తే అయిపొద్ది
హ్మ్ అంతేనా రెండు నిమిషలల్ల అయిపోతదా
ఆ మధ్యలో ఇంకేమన తక్కువ అయి ఉంటే అంటే కారం పసుపు ఉప్పు లాంటివి ఏమన్న తక్కువ అయితే చూసుకో నీ వేసేసుకుంటే సరిపొద్దీ
నేను కూడా బిర్యానీ బాగా చేస్తా
ఉ హా
చికెనా తినరేమో మీరు
అర్థం కాలేదు
చికెన్ తినరేమో మీరు బానే చెప్తున్నారు
ఆ డిగ్రీ లో ఉన్నప్పుడు రూమ్ లో ఉండేది నేను మా ఫ్రెండ్ ఫ్రెండ్స్ తోటి నేను సేఫ్ మా రూమ్ లో వాళ్ళు ఒకడు కూరగాయలు కట్ చేసేది ఒకడు గిన్నెలు కడిగేది అదృష్టం ఆదు ఆ ఇల్లు ఉకాలి ఆ గిన్నెల్ తోమాలి ఇయన్నీ మంతో అయ్యే పనులు కాదు పోయి బయట వాటర్ క్యాన్ మూసుకురావాలి ఏదైతే కూస
ఉహు ఆహా మా అంటే మీరు మంచిగా వండుతనే కదా వాళ్ళు
దా వచ్చేస్తున్నాయి అన్ని
ఉహు
వచ్చేసినాయి అట్లా అదనమాట మారీ
ఇంకేంది మీ వైఫ్కి ఏమి ఇబ్బంది ఉండదు అన్ని వంటలు చేసి పెడతారు
ఉహ్ పాపం ఫీవర్ ఒచ్చిన
ఏదొచ్చినా మీరే చూసుకుంటారు ఫీవర్ ఆ వచ్చనా జ్వరం వచ్చనా ఏదొచ్చినా జలుబు దగ్గు ఏదొచ్చినా
ఉ సరే ఒక నిమిషం కాల్ వస్తుంది
అ ఉహు ఇంకేంటిదండి మరి ఇగ మంచి అదృష్టవంతరాలే దొరుకుతది మీకు లేండి హలో అలా వినిపిస్తుందా అండి ఉ